తెల్సు హలో
ఏం చేస్తాన్నావు
ఇప్పుడే స్నానం చేసి బయటికోచ్చా
ఆ తిన్నావా
మధ్యాహ్నం పేట్టర్గా తిన్న మీరు తిన్నారా
ఓ అ నేన్ తిన్నా ఎమ్ తిన్నావు
ఏదో పప్పు ఏదో పప్పు చేశరు తిన్న
ఆ
మీరు
నేను క్యారెట్ తలీం పూ ఇంకా పొడి ఎసుకొని తిన్నా
క్యారెట్ తాలింపా
ఆ
ఎక్క నించ్చి వచ్చిందినీకి
మాకా మా ఇంట్లో చేసి కచ్చుకున్నావా మా ఇం అట్లా చేసింది
ఓ ఓకే ఓకే ఓకే అహా అవునా తిన్నావా బాగా
ఆ తిన్నా బాగా
ఉ అంతేన ఇంగేం చేస్ చేసి పంపిలేద అమ్మ
ఆహా లేదు ఏం లేదు మా అమ్మకి చనా పని ఉంటుంది అన్మట చేలు ఆమె ఇంటి దగ్గరే ఉండదు ఫస్ట్ కా కొని తింటా అన్న
ఇప్పుడు ఇంట్లో ఉన్నావా ఆహ్
ఆహ్ ఆ అవును ఇంట్లోనే ఉన్నా.
మ్మ్ హు అమ్మ మార్నింగ్ చేసిలెల్లిందా. నువ్వే చేసున్నావా.
నే మా అమ్మ చేసింది. వంటలు నేన్ ఏం చేయను ఎక్కువ మా అమ్మనే చే చేస్తది మా అమ్మకి ఇంట్లో పనుల్ చేస్తా. నాకి రాదని చేస్తుంది. మా అమ్మనే
ఆ ఏదో వచ్చేచ్చు. అన్ని వచ్చు నాక్ కానీ ఎవరో ఎప్పారే.
అవును మా అమ్మకి లేనప్పుడు నేను చేస్తా.
ఉహ్ హు ఏంటి గులాబ్జామా.
ఆ గులాబ్జామ్ చేస్తా అన్ని చేస్తా.
హ్మ్ అది రోజు తింటారు అన్నమాట. ఓకే
ఉమ్ రోజూ ఎందుకు చేస్తాం. పండగల్ కి చేస్తాం.
మొన్న ఎప్పుడో బిర్యానీ చేసావ్ గా
అప్పుడు చేసిన బిర్యానీ
హ్మ్
అది బాగొచ్చిండ హ్మ్ బాగొచ్చింది.
నువ్వే చేసావా. అమ్మా హెల్ప్ చేసింద.
నేనే చేస్న
ఉహ్ హు ఎంతసేప్ అంటే ఎంతసేపు పట్టిన్ది చేయడానికి.
పట్టింటుంది. ఒకర్ గంటన్నర రెండు గంట్లు
ఆ రెండు గంట్టల్ వే.
అంటే అదంతా మళ్ళీ కట్ చేసి చిన్న చిన్నగా దాంట్లోని అంతా మళ్ళీ కలిపి అవంతా పెట్టాలి కదా. మళ్ళీ అన్నం. ని ఉడక్ పెట్టి నిల్ లల్లో అదంతా చేయాలి గాబట్టి
యూట్యూబ్ లో చూస్ చేసావా.
ఆ అప్పుడు ఒకసారి చేసినా. ఇంకా నాకి వచ్చినట్లు చేసేస్న.
ఏంటి హలో
నేను అప్పుడు చూసిన ఒక్
యూట్యూబ్ లోనా
ఆ మళ్ళీ ఇంక చేశెన్న నినే
ఉ అప్పుడు చూస్తూ చెయలేదా ఒకసారి చూస్
ఆహా ఆ అంటే పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కదా
హ్మ్ ఎంత నీ మెమోరీ ఆ ఓకే
ఆవ్ ఒ ఆంగ్ల భాష్
ఆ అదే నీ బుర్రెక్ కదా దాంట్లో అన్ని అ రా పెట్టుకొని గుర్తు తెచ్చుకొని చేయడం చానా గ్రేటే
లేదు నార్ మామూలుగా ఆ పకోడాచ్ చేస్తాం కదా వాటిలో యెసేవన్ని యెసి పడేస్తాము. తే
ఏ కొంపతీసి ఇది యెశావా శనగ పిండిగెయ్
శనగపిండి అవంతా ఏయలేదు మామూలుగా ఉప్పు, కారము ఇంకా మళ్ళీ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు
హ్మ్
ఇంకా మామూలుగా ఇంక మసాలాలన్నీ యెసేస్తాము. ఆ ఏంచినా ఎరగడ్డలు
హ్మ్ అవునా ఆహా ఉమ్మా
నువ్వు ఏం చేయవా మిన్ ఇంట్లో వంటలు
నేనంతా సాహసం చేయాలని అనుకోవట్లేదు అందుకే మా ఇంట్లో వాళ్ళు నాకు చేపిరేమ్
ఆ మీ అమ్మ బాగా చేస్తారా వం తెలుగు
హ్మ్ బానే చేస్తారు మా అమ్మ
మీ అమ్మ ఏదిస్ ష్టం నీక్ చేయడం ఏవంట బా ఇష్టం?
మా అమ్మ చేసిన వాటిల్లోనా? అన్ని బానె చేస్తుంది కానీ తిన్డానికి ఒళ్ళు బరువు అంతె
ఆహా అంటే బాగా నచ్చింటుంది కద! ఓ మా అవ్వ కూడా అస్సలు చాలా బా చేస్తుంది రస్ తం
అవ్వోళ్ళు బా చేస్తారు కదా! మ్మ్ మౌశ్ మ్మ్ మన అమ్మ వాళ్ళక్ అల రాదు. మన అవ్వవాళ్ళు చేసినంత బాగా
ఆ అవును
మ్మ్ వాళ్ దెగ్గిర వాళ్ ల్లు సరిగ్ నేర్చుకోలేదు వన్ కి రాదింక అది అక్ క్కడతో ఆగిపోతుంది.
మామికి అంత కొత్త కొత్తవంతా ఏం రావు నార్మల్గా మనం చేసుకుండేవి చేస్తదంతే మళ్ళీ కొత్త కొత్తవి అంతా వంట
అంటే కొంచెం ఆ టేస్టు తెలుసు కొంతమంది చేస్తే అలాంటి టేస్ట్ రాదు.
ఓ
మ్మ్ అంటే నూరి తుంద అమ్మా లేకపోతే మిక్సినేనా
ఎవరు
అమ్మా అదే పొడి తెచ్చావు గదా!
ఆ రోట్లో దంచినేది
ఓ ఓకె అందుకే అంత బాగున్నది.
ఆ అవును మా ఇంట్లోకి సపరేట్ చేస్తుంది మా అమ్మ మా నాకి సపరేట్ గ చేస్తది.
నువ్వు అలానే తింటావా?
అలానే కాదు మా ఇంట్లో కూడా చేస్తుంది అట్లే ఇంగా కారం తక్కువేస్తది.
కారమేం లేదే దాంట్లో బానే ఉంది.
ఆ కానీ ఏమో నేను మళ్ళీ కొంచెం ఎక్కువ వేపిచ్చిన.
ఓకె చెనగింజలు ఎక్కువ వేసినట్టుంది అమ్మా అందుకె కొంచెం అంత కారం అనిపిలేదు టేస్ట్ బాంది.
ఆ ఇంక ఆడితో మా ఇన్ ఇంట్లో పప్పులన్నీ అయిపోయినాయి.
హ నాణ తిన కూడదు కదా
అంత ఏం లేదు తినొచ్చు
ఓ అంటే అంటరు కదా గ్రౌండ్నట్స్ తో చేసిన అదే పల్లితో చేసిటివి ఏమి తినకూడదు అవని
ఆహా ఏం లేదు మ్ ఊరికే ఓకమామ్ తం గొర్రి మాంసము గుడ్డు లోపల ఉండే పచ్చిది తినకూడదు అంటే అవి రెండు తప్ప ఏవైనా తినొచ్చు ఇంకా ఆ అన్ని తినొచ్చు ఆ అవి రెండు తప్ప అన్ని తినొచ్చు ఇంకా బయట జ్యూసులు తాకూడదు
మ్
థమ్సప్లు పెప్సీలు స్ప్రైట్స్ అట్లంత త బయట వస్తులు తినొచ్చు అవి ఆ కూల్ డ్రింకులు అందుకు తాగకూడదు
ఎందుకు ఏమన్నా ప్రాబ్లం వస్తుందా
ఏమో తాగ్ గుడుగా అన్నారంట తెలీదు ఇంకా, ఇంకా నువ్వు ఇంటికి పోలే ఏం లేదు తాగుతారు బాగా
ఎప్పుడు వారనికి ఒక్కసారే కదా
ఆ అప్పుడైనా తాకూడదు అసలు తాగుడదు
ఓకే నేను ఇంటికా రేపు రేపు పొద్దునా
ఓ మీ ఆ మీ ఊర్లో పండగలు బాగా చేస్తారా
అవిళు మనే చేస్ తర్ కర్ణంగ్ నర్చవంతె మ్
మ్ పండగలికి అందుకి
మ్ చెప్పు చెప్పు ఎదో చెప్
మీర ఏమన్నా పండగలు జరుపుకున్నారా ఈ మధ్యన
సంక్రాంతి జరుపుకున్నాంగా
ఆ ఎట్లా జరుపుకుంటారు మీరు
ఏముంది ఫస్ట్ నార్మల్గా బోగేస్తారు మమ్మల్ని ఏసి వేస్త ఉంది సెకండ్ డే ఉమ్ ఆ దోశ వేసి అవి పితకబరిన కటదా అవి పులుసు చేసింది తిన్నమా మూడో రోజు నార్మల్ మటన్ మా. ఉమ్.
మాంసం తెచ్చుకుంటారా రెండో రోజు.
మూడో రోజు. కొంతమంది తిన్. తింటారు మా ఊర్లో తింటారు సెకండ్ డే కూడా.
ఓ మా ఊర్లో ఏ అవున మా ఊర్లో. కూడా ఏం తిండ్రు. మూడో రోజు తింటారు కనుమ రోజు.
కానీ అదే అందరు అలానే తింటారు కానీ మా ఊరు మా ఊర్లో కొంచెం ఆత్రం ఎక్కువ మనిషికి. శ్లాగా. ఉమ్.
మీరు ఏ ఊరికి పోయి ఏం చేస్తారు. ఇంట్లో సాయం చేస్తారా.
మేము మా ఊరికేళ్ళి మేమి సాయం చేయమ్.
మీ ఇంట్లో మీ అమ్మకి.
ఆహ్ మా అమ్మకి నేను ఏమి చేయను.
ఎందుకు
అంటే నాకు కొంచెం ఒళ్ళు బరువు అందుకే నేను చెయను. నేను లేసేపాటికి మా అమ్మా. టిఫిన్ అన్ని చేసేసి ఉని ఉంటుంది. నేను ఇంకేం చేయను చెప్ అందుకే నేను ఏం చేయనండి.
ఆహ్. మీకేమన్నా వంటలు వచ్చ్. చాయ.
పెరుగన్నం బాగా చేస్తాను. అది వంట కాదండి. ఉమ్ ఏదో కొద్దిగా ఉమ్.
ఎవన్నా వచ్చా.
మ్యాగీ నాకు అంతగా రాదు. అంటే నేను చేస్తే టేస్ట్ రాదు. అంతగా బాగోదు అమ్మ చేస్తే. తనే బాగోస్తది. ఉమ్ అయినా నాకు మ్యాగీ అంతగా ఇష్టం ఉండదు. మీకు.
ఆహ్ నేను చేస్తా మ్యాగీ చేస్తా. చేస్తా అన్ని. ఆల్మోస్ట్.
ఉమ్ చికెన్ చేస్తావ్
ఆ చికె ఆహా లేదు తినను నేను మటన్
ఓగా సార్ కూడా
తిన్న ఎండి పెటిన్న మటన్ తిన్నా అనుకుంటా అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు
ఓకే అందుకు నీకు ఇష్టం పోయింది
అట్లేం లేదు అది ఇం ఇంకా చానా బాగుంటుంది మామూలు దానికంటే సరే మరి ఇంకా నాకి పనుంది
ఆ ఓకే మరి బాయ్ ఉమ్ బాయ్